హలో హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో
హలో వినస్తలేదా వినస్త స్తంది
మరి మాట్లాడతలేవు
మాట్లాడతాలేనా నేను పిలుస్తున్నా మిమ్మల్నే వినొస్తా లేద అనేసి అది సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు
లేదండి మా దగ్గర బానే ఉంది
బానే ఉందా ఏం చేస్తున్నారు
ఏముందండి ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదా ఉగాది ఉగాది గురించి ఎలా సెలబ్రేషన్స్ చేసుకోవాలని
అవునా ఉగాది పండగ ఎలా జరుపుకుంటారు మీ ఊళ్లో
దగ్గర చాలా బాగా జరుపుకుంటాం మీ దగ్గర ఎలా జరుపుకుంటారు
మా దగ్గర అయితే పొద్దున్నే లేస్తాం అంటే ఊకిచ చల్లి ముగ్గు పెట్టి ఆ రోజు అందరం తలస్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ మామిడ మామిడికాయ ఇంకా చింత పండు ఉప్పు ఇంకా వేపాకు ఇవన్నీ తీసుకొచ్చి అంటే ఏడు రకాల రుచులు తీసుకొచ్చి ఒక ఒక మామూలుగా ఒక చిన్న గిన్నెలో చింతపండు తోటి పులుసు చేసి దాంట్లో ఇవన్నీ వేస్తాం వేసి దేవుడి దగ్గర దేవుడి దగ్గర పెట్టేస్తాం పెట్టి దేవుడి మొక్కుకొని తీసుకుంటాం
మా దె మా దగ్గర కూడా అలాగే చేస్తాము
ఆ అంటే పండగ అంటే కొత్త
మేము స్పెషల్గా మళ్ళీ భక్షలు చేస్తాము
ఆ
మీ దగ్గర చేస్తారా అలాంటివి ఏమన్నా మా దగ్గర గుళ్ళో పూజలు కూడా చాలా జరుగుతాయి
అవునా మా దగ్గర గుడి లేదు కాబట్టి పూజలు ఏం జరగవు కాకుంటే ఎక్కడికైనా వెళ్తారు జో అంటే కపుల్స్ ఎవరైనా ఉంటారు భార్య భర్తలాంటి వాళ్ళు వెళ్తా ఉంటారు
మనకు ఉగాది అంటే కొత్త సంవత్సరం కదా
కొత్త సంవత్సరం అయ్యగారు కూడా వస్తాడు గ్రామ పం దగ్గరికి వస్తే అందరు పెద్ద మనుషులు వెళ్ళి క కంకణాలు కట్టుకొని మన రాశి ఫలాలు చూసుకుంటా ఉంటారు ఇంట్లో పంచ ఆ పంచ పంచాంగం చెప్తారు ఇంట్లో కూడా ఆ చక్కర మనం పచ్చడి అంటారు వాటిని అవన్నీ వేసి చేసిన దాన్ని పచ్చడి అంటారు అది ఇంట్లో అందరం తీసుకొని ఒక కోడి గాని యాటని గాని కోసుకొని ఇంకా పూరీలు అయితుంది బచ్చాలు అయితుంది చేసుకొని బగా కునీ తింటా
యూజ్ చేసే వాటికి కూడా కంకణాలు కట్టుకుంటాం మా దగ్గర
అవునా మేము కూడా ఏమైనా జంతువులు ఉంటే జంతువులకి బొట్టు పెడతాం వాటిని కడుగుతాం ఎడ్ల బండ్ ఉంటే ఎడ్ల బండ్లు ఇంట్లో బండి ఏమన్నా బుల బులోర లాంటివి ఉంటే మంచిగా నీటి గా కడిగి బొట్లు పెట్టి గొప్పగా చేసుకుంటాము ఉగాది పండుగని
మేము కూడా కొత్త కొత్త సెలబ్రేషన్ చేసుకుంటాము కొత్త వాళ్ళు మా ఇంటికి వస్తారు మేము వాళ్ళ ఇంటికి వెళ్తాము
ఉమ్ మేము కూడా కళ్ళు తెచ్చుకుంటాం ఇంకేమన్నా తాగాల్సినవి ఉంటే తీసుకొచ్చుకొని తాగుతాం ఆరోజు ఒక ఎంజాయ్మెంట్ తోటి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేస్తా ఉంటారు అందరు పిల్లలు హాస్టల్ నుండి వస్తారు ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తా ఉంటారు మళ్ళీ అదే రక పిండి వంటలు కూడా ఒక నాలుగైదు రకాల పిండి వంటలు కూడా చేస్తా ఉంటారు ఇంట్లో వాళ్ళు అ
అవును మా దగ్గర కూడా పిండి వంటలు చాలా చేస్తాము మేము
మేము కొత్త కొత్త బట్టలు వేసుకుంటాము ఇంకేంటి ఏమైనా ముగ్గులు వేస్తారా పెద్ద పెద్ద ముగ్గులు
రంగు రంగులు ముగ్గులు వేస్తాం మా దగ్గర సంక్రాంతి బాగా జరుగుతది
అవునా సంక్రాంతి ఎలా జరుగుతుందో చెప్ చెప్పరా ఒకసారి
పొద్దున్నే లేస్తాము అల్లుకు చల్లుతాము ముగ్గు వేస్తాం కలర్ కలర్ ముగ్గులు మా ముగ్గుల పోటీలు జరుగుతాయి అందులో గొబ్బెమ్మలు పెడతాము
ఉమ్
నవ ధాన్యాలు ఏస్తాము
ఆ
గంగిరెద్దులొస్తాయి మా ఇంటి ముందుకి
ఉ హు
మీ దగ్గర ఎలా జరుగుతది
మా దగ్గర కూడా అలాగే జరుగుతుంది
మదకరాట్లనే మేము పెద్ద ముగ్గు వేస్తాము
హ
ఆ ముగ్గులో మొత్తం కలర్లు నింపుతాము అది వేయడానికి కూడా పొద్దున నాలుగు గంటలకు లేసి నాలుగు గంటలకి అన్ని పనులు చేసుకొని ముగ్గు చాలా ఒక గంటలు గంటలు వేసి పెద్ద పెద్దగా చేస్తాము
మాకు ముగ్గులలకు ఫ్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా ఊర్లో మీ ఊర్లో ఇస్తారా
మా దగ్గర సంక్రాంతి బాగా జరుగుతది
మా దగ్గర అయితే శివరాత్రి కోరేల గుట్ట ఉంటది మాకు శివరాత్రి రోజు బాగా జరుగుతుంది మాకు వారం రోజుల కంతి పండగ జరుగుతుది
వారం రోజులు జరుగుద్దాం మా ఊళ్లో ఇలా జరుగుతూ ఉంటది మా ఊళ్ళ ఊళ్ళ యూత్ వాళ్ళు పాటలు పెట్టి గ్రామ పంచాయత దగ్గర గాని లేకపోతే బొట్రాయ దగ్గరా గాని డెకరేషన్ వ తి పిల్లల తోటి డ్యాన్సులేపిస్తా ఉంటారు
సెలిబ్రేషన్స్ బాగా‌
బాగాధ బాగా జరుగు తాయ్ బాగా వేస్తూ ఉంటారు
మీరేస్తారా మరి
నేను కూడా ఎస్తాను నాకు వేయడం రాదు కాపోతే ఈ మధ్యలో నేర్చుకున్న నేను కూడా వేస్తా ఉంటా అందరం వేస్తాం ఊళ్ళో అందరం కలిసి మెలిసి ఉంటాం
మాక్కడ గౌరెలిగుట్టకు శివరాత్రి రోజు చాలా మంది జాగారులు ఉంటారు అక్కడ పెద్ద పెద్ద పట్ణాలు ఎస్తారు తొక్కనికి చాలా మంది వెళ్తారు
మీరుంటారా జాగారం
మేము ఎప్పులువన్నీ మాకన్నా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటారు
అవునా నేను కూడా రెండు సంవత్సరాలు ఉన్నా మూడు సంవత్సరాలు ఉన్నా పచ్చి నీళ్లు కూ డ ముట్టుకో లేదు
అక్కడ విచిత్రం ఏందంటే నేలబయ్యారం అనేది ఉంటది ఒకటి అందులో నుంచి కూడా ఈగుతారు
అవునా మా దగ్గర కూడా అట్లా ఏముండవు శివుడికి సంబంధించినవి కాకుం టే వేరే విలేజ్ కి వెళ్తా ఉంటారు అక్కడ ఆ శివాలయం దగ్గరికేళ్ళి పూజలు చేస్తా ఉంటారు ఆరోజు కథలు చెప్తా ఉంటారు నైట్ దా క డీజేలు పెట్టి డ్యాన్స్లు ఏస్తా ఉంటారు
మా దగ్గర గంపాలు కట్టుకొని ఒక్కొక్కరు క్యూ లైన్ లో వెళ్తా అంటారు తెల్లారి మళ్ళీ బోనాలు చేస్తారు మళ్ళీ భొజ భోజనాలకాని వెళ్తారు అట్లా వన్ వీక్ నుంచి మంచిగా జరుగుతాది సండే సండే బాగా జరుగుతది ఇంకా సెలబ్రేషన్స్ గట్టిగా చేస్ తారు
మా దగ్గర ఆ జాగారం ఎవరైతే ఉంటారో వారు కం ద గడ్డలు ద్రాక్ష పండ్లు పాలు అరటి పండ్లు అన్ని తెచ్చుకుంటారు పొద్దున మంచిగా రడయ్యి అవి దేవుడి దగ్గర పెట్టి మధ్యాహ్నం మ్మ్ పాలు తాగి సాయంత్రం అవన్నీ తింటా ఉంటారు
అంతే జాగరం అయి
జ జాగరం ఉన్నప్పుడే అంటే మధ్యాహ్నం వరకు పాలు తాగుతారు సాయంత్రం సేమియా తింటారు మళ్ళీ కందగడ్డలు ఉడకబెట్టుకుంటారు ద్రాక్ష పండ్లు తింటారు అరటి పండ్లు తింటారు మామూలుగా జ నైటు వరకు అన్ని తినేస్తా ఉంటారు కాప్ కాకపోతే నైట్ నిద్రపోకుండా ఆ కావాలుంటారు నిద్ర అసలే పోరు మా తెల్లారి లేసినాక
హ్మ్
తెల్లారి లేసినాక మళ్ళీ తలస్నానం చేసి మళ్ళీ అన్నం కూర వండి తినేస్తా ఉంటారు
మళ్ళీ గుడికేళ్ళార అండి
ఆ ఆ
మళ్ళీ గుడికి ఎల్లారా తెల్లారి
మళ్ళీ వెళ్ళరిగ ఒక్క రోజు ఎళ్ళడమే ఎక్కువ మా విలేజ్లో
మా దగ్గర శివుని కళ్యాణం అనేది జరుగుతాదండి అందరూ వెళ్తరు నైట్ టైమ్ తలంబ్రాల బియ్యం కలుపుకొని ఎళ్తారు చాలా మంది
అవునా మా దగ్గర అట్ల ఏముండదు. ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్తారు. కొంతమంది ఇంటి దగ్గరే ఉంటారు. వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటు ఉంటారు. అవునా, మీర్ ఏం చదువుకున్నారండి?
మేమండి డిగ్రీ చేసాము.
అవునా
మీరేం చేసిల్లండి స్టడీ?
గ్రీక్ అంతె డిస్కంటిన్యూ. అంటే, కాలె చదువుకున్నామండి అట్ల.
ఏ కాలేజ్ అండి?
నువ్వు ఎక్కడ గవర్నమెంట్ కాలేజ్ అండి.
అవునా! మా ఫ్రెండ్స్ కూడ ఉన్నారండి. పాపు ఇంటారు ఫ్రెండ్స్.
అవునా! గవర్నమెంట్ కాలేజీ లో చేసిన. మా నాన్న చిన్నప్పటి నుండి గవర్నమెంట్ని చదివిపిచ్చిండండి. ప్రైవేట్ కే పంపలేదు.
మీరేం చేస్తారండి ఇప్పుడు ప్రజెంట్?
ప్రజెంట్ నేను ఖాళీ, ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు. ఖాళీగానే ఉంటా. ఇంటి దగ్గరే ఉంటా. ఎప్పుడో ఒకసారి మిషన్ కుడతా. మీరండి,
మేం కూడ అంతేనండి.
అవునా!
మ్ మీ ఫ్రెండ్స్ పేరు, బెస్ట్ ఫ్రెండ్స్ పేరు ఏంటిదమ్మా?
మా ఫ్రెండ్స్ పేరు వచ్చేసి శ్రావణి ఉన్నదొక్కతి.
అవునా!
అవును. ఇంకే ఇంకేంటేంటి పండడుగలు స్పెషల్ గా చేసుకున్ తారు మీరు?
మేము ఉగాది చేసుకోకుంటాం. సంక్రాంతి చేసుకుంటాం. ఆల్మోస్ట్ అన్ని పనులన్ అన్ని పండుగలన్నీ, సెలబ్రేషన్స్ గట్టిగ చేసుకుంటాం అండి మేము. శ్రీరామనవమి కూడా చేసుకుంటాముడు. ఉగాది అయిపోయినంక శ్రీరామనవమి వస్తది కదా! అది మా దగ్గర బాగా జరుగుతదండి.
అవునా, హోళి
ఐతే మా ఊరికి రండి ఫెషువల్ కి
వస్తాం ఖచ్చితంగా. హోలీ ఎలా జరుపుకుంటారు?
హొలి బా జరుపుకున్నామండి. రంగులు కలర్ కలర్ రంగులు పూసుకొని.
అవునా మేం, మేమిసారి చేసుకోలేదు. చంద్రగ్రహణం అనేసి, ఒక రోజు ఆగిర్రు తెల్లారి అందరికి ఇంట్రెస్ట్ లేకుండ పోయింది. ఎవరని చేసుకోలేదు.
అవునా మా దగ్గర అలాంటిది ఏం లేదండి. అందరూ బానే చూసుకున్నారు.
అవునా మా దగ్గర అట్లా ఏం ఎవరండి?
చంద్రగ్రహణం అయితే ఏం చేస్తారు?
చంద్రగ్రహణం అయితే, ఆ రోజు హోలీ పండుగ జరుపుకోకూడదని పెట్టారు. అంటే ఫోన్లలో అందుకనేసి జరపలేదు. మా విలేజ్ లో అసలే జరపలేదు. అందుకని ఇగ తెల్లారి అందరెట్ ఇలాంటి కూలికి వెళ్ళిపోయిరు పిల్లలు కూడా లేరు జరుపుకుందాం అన్నా అంతొమ్మిసారి పండగ జరుపుకోలేదండి ప్రతి ఇయర్ బాగా జరుపుకునే వాళ్ళం
ఉ
ఊ తిన్నారండి అన్నం
తిన్నామండి మీరు తిన్నారా
తిన్నం తిన్నం
ఏం కూరండి
టమాట చార్ చేసిన అదే ఉంది
మీ దగ్గర వెజిటేబుల్స్ ఎంతలో ఉన్నాయండి రేట్లు
ఏంటి వెజ్ వెజిటబుల్సా మా దగ్గర మేము దూరం కాబట్ ట్టి లాంగ్ అంటే చాలా రేట్లే ఉంటాయి టమాటా వచ్చేసి నలభై రూపాయల కేజీ బెండకాయాలు ఇరవై బీరకాయ ఇరవై సోరకాయంట ఫ్రీగా దొరుకు కుతుందిలే ఊళ్లో ములక్కయాల వందరూపాల కట్టా